హలో హలో హలో అండి వినిపిస్తు
వినిపిస్తుంది
బస్ బస్ బస్ చెప్పండి
హాయ్ ఈరోజు మనం గ్రామం మరియు నగరంలో పాఠ్యాంశం గురించి కొంచెం రేపు మాట్లాడుకుందామ
అలాగే మాట్లాడుకుందాము
కాలుష్యం అంటే ఏమనుకుంటున్నావు
ఆ విషపూరితమైన గాలి వాయు అని అనుకుంటున్నాను
ఆవు కాలుష్యం ఎన్ని రకాలుగా ఉంటుంది
ఏమిటి ఇంకొకసారి అడగండి
కాలుష్యం ఎన్ని రకాలుగా ఉంటుంది
కాలుష్యం ఎన్ని రకాలుగా ఉంటుందా
ఆ
గా మ నీరు నేలా లేదా పర్యావరణం మలినం కావడం కాలుష్యం అంటారు
అవునా గ్రామంలో కాలుష్యం ఎక్కువ ఉంటుందా లేకపోతే పట్టణాల్లో ఎక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుంది
గాలి కాలుష్యం అయితే పట్టణంలోనే ఎక్కువ ఉంటుంది గ్రామంలో అయితే నీటి కాలుష్యం ఉంటుంది
అవును వాహనాలు తక్కువగా నడుపుతారు అక్కడ కా తక్కువగా నగరాల గాలి చాలా ఎక్కువ బాగుంటుంది
నగరాల్లో ఎందుకు
పట్టణాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది
ఆ గ్రామాల చి చి చి చి నగరాలలో కదా
ఆ
ఎందుకంటే ఎక్కువ మంది వాహనాలు వాడతారు అందులో వేసిన ఇంధనం గాలిగా మారి కార్బన్ డైఆక్సైడ్ ని వదులుత దాని వలన మనుషులు దాన్ని పీల్చుకోలేరు అది నైట్రోజన్ ఆక్సిడ్ గా మారి ఎవరు పీల్చుకోవళని స్వచ్ఛమైన గాలిగా మారుతుంది
దాని వల్ల ఆ అ అవుతుంది మనం తాగే నీరు కూడా అంటే మనం తాగే నీరులో కూడా ఆక్సిజన్ కంట కంటెంట్ ఉంటుందంటారు కదా ఆ ఆక్సిజన్ కంటెంట్ ఈ వీటితో రియాక్ట్ అవడం వల్ల ఆ వాటర్ పోల్యూట్ అవుతాయి
అవును నగరాల్లోని కాలుష్యం ఎలా
నగరల్లో నీటి కాలుష్యమా అందరు పాడేస చె తంత కాలంలో పాడేస్తారు కాబట్టి అలా వస్తుంది
నేల కాలుష్యం గ్రామల్లో వంది బాగానే ఉంటాం కదా
ఎ నేల కాలుష్యమా ఆ రై ఇక్కను ఎక్కువగా రసాయన ఎరువులు ఉపయోగించడం వల్ల వస్తుంది
అవును ప్రధా నిజమే మ మెగా ఎలా ఉ అష
ప్లాస్టిక్ చెక్క వేయడం వల్ల
ఓకే మరి శబ్ద కాలుషం గ్రామాల ఎ ఉంటుందా నగరాల్లో ఎక్ ఉంటుందా
నగరాల్లోనే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అందరుూ వాహనాలు ఎక్కువగా వాడతారని చెప్తున్నాం కదా వాళ్ళు వెళ్ళేదారిలో ట్రాఫిక్ వలన ఎక్కువగా హారం వేయడం వల్ల
అవును కంత కాలుష్యమ అంటే ఏంటి
ఆ రాత్రి సమయాల్లో ఎక్కువగా కుత్రిమ వెల్లుతురు ఉండడం కాంతి కాలుష్యం అంటారు
గ్రామలో కారాంత కాలుష
చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే అక్కడ లైట్లు తక్కువగా ఉంటాయి
అ
నగరాలలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ స్ట్రీట్ లైట్స్ ప్రకటన బోర్డులు వీటి వలనే ఎక్కువగా ఉంటుంది కాంతి కాలుష్యం అనేది
పాపకావశం అంటే ఏ
పరిశ్రమ లేదా ఎంత ల వల్ల ఉష్ణోగ్రత పెరగడం స్థాప కాలుష్యం అంటారు
త
ఫక్టరీలో
స
పె మీ
ఆ
క విపి
ఆ ఏస్తు
ఆ వినిపిస్తుంది
భవనాల వల్ల వేడి పెరుగుతుంది
కాల ఏం చేస్తే తగ్గుతుంది
చెట్లు ఎక్కువగా నాటాలి ఇంకా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి కుదిరినంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే బెటర్ అంటే ప్ర ప్రతి ఒక్కరు ఒక్కొక్క బండి వాడడం కన్నా అందరూ కలిసి ఒకటే బండిలో వెళ్ళడం కొంచెం పొల్యూషన్ని ఇంకా ఊ పెట్రోల్ ని సేవ్ చేస్తున
గ్రామం మరియు నగరం రెండింటిలో కూడా పర్యావరణాన్ని కాపాడాలి కదా
ఆ అవును భూమి ఆ ఆరోగ్యాన్ని కూడా ఉంటుంది
మనం అందరం కలిసి పని చేసే కాలుష్యం తగ్గుతుందా
కొంచం కూడా ఉంటుంది లేకపోతే వాళ్ళకి గాలి పిల్చడానికి చాలి ఇ ఇబ్బంది కలుగుతుంది ఎలా అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ప్రజలకి కలుగుతున్నట్టుగా
అవును మన అందరం కలిసి పబ్లిసిటీ కూడా చేయాలి చాలా మందికి వీటన్నిటి గురించి కూడా తెలియదు చ ఊ చెప్దాం వాళ్లకి వాళ్ళకి సో మనం వాళ్ళకి అర్థం అయ్యేలా చే చెప్తే ఏమైనా మన భవిష్యత్తు తరాల వాళకి ఆరోగ్యన్ని ఇచ్చినవాళ్ళం అవుతాం
ఆ ఇంకా వీలనన్ని అంటే మంచి కార్యాలు ప్రతి సందర్భము మీరు ఎప్పుడైతే ఆనంద పడ్డ సందర్భాలు అంటే ఈ పుట్టినరోజు మీరు గుర్తుపెట్టుకోనుకున్న ప్రతి రోజు నాడు ఒక చెట్టు నటితే అది ఇంకా సహాయం షుగ ఉంటుంది మన ప్రకృతిని మనం కాపాడుకోవడానికి
లో కూడా చిల్డ్రన్ బాగా చెప్పారు వాళ్ళ బాగా అర్థం అయితే వాళ్ళు కాపాడగలుగుతారు నేటి బాలలే రేపటి యువతలు కాబట్టి
అవును
మంచిగ కాపాడుకోవడానికి కీ అవకాశం ఉంటుంది
నేన్ దాంతో అంగీకరిస్తున్న
ఊ
మీరు ఉన్న ప్రదేశంలో కాలుష్యం ఎలా ఉంటుంది
మేం ఉన్న ప్రదేశంలో ఫుల్ ట్రాఫిక్ గాలి పొల్యూషన్
ఎక్కువగా దేని వల్ల వస్తుందని మీరు అనుకుంటున్నారు మీరున్న ప్రదేశాల్లో
వెహికల్స్ వల చాలా వెహికల్స్ వాడుతూ ఉంటారు ట్రాఫిక్ ఉంటది సరిగా ప్లాస్టిక్ ప్లాస్టికు ఎలా కలు చం జరుగుతుంది ఆ చాలామంది యువతలె నే చాలా ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటారు అది సరిగ్గ నేల గద్ చేసుకో నేలకు ఆలోచన అయిపోతా ఉంది దాని వల్ల ఆ పండే పంటలు కూడా సరిగా ఉండట లే ఉండట లేదు సరిగా పౌషకాహారాలు లభించడం లేదు తినే తిండిలో కూడా
అవును మేముండే ప్రదేశంలో ఎక్కువగా ఏమంటారు ఆ కట్టడాలు చేస్తున్నారు ఆ కట్టడాల నుంచి వచ్చే దుమ్ము ధూలి ఇది చాలా ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది ఇంకా శబ్దాన్ని కూడా కలిగిస్తుంది
కాలుష్యం ఎక్కువ ఉంటుంది
అవును
ఇవన్నీ తగ్గించాలంటే ఎలా తగ్గించాలో నాకేం అర్థం అవడం లేదు
ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చాయి కదా అంటే ఇంతకు ముందులాగా ఇసుక సిమెంటట్ అన్ని కట్టి కాకుండా ఒకటే ఇల్లు ఒకటే అంటే ఒక ట్యాంక్ లోపల హలో అలాంటివి వాడడం వల్ల ఏమవ్ దంటే వీటన్నిటి వాడకము తగ్గుతుంది ఇంకా పొల్యూషన్ కూడా తగ్గుతుంది
ఉ
ఈ ఇప్పుడు కడుతున్న కట్టడాలలో ఎక్కువ నీరు వాడతాడు నీరు వేస్ట్ అవుతుంది అదే ఆ కట్టడంలో ఒక నాలుగైదు రోజుల్లో లేదా ఒక పదిహేను రోజులు జులో ఇల్లు అయిపోతుంది అంటే మనకి డబ్బులు టైమ్ అన్ని సేవ్ అవుతున్నాయి కదా మన శరికరాలు అన్ని అవును
దీని వల్ల ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండటం లేదు అందరికి చిన్న చిన్న వయసుల్లోనే ఎందెందో జబ్బులు లేనిపోని రోగాలు వస్తున్నాయి మన పాత అమ్మమ్మలు తాతాయ్యలు వాళ్ళ కాలం నాటి వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఇప్పటికి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు చేసేంత పని కూడా మనం చేయడానికి అవ్వట్లేదు అంటే మనం అర్థం చేసుకోవాలి మనం ఎలా ఉన్నామో ఈ పొల్యూషన్ ఎంతో
అవును నిజంగానే చాలా కష్టంగా ఉంది మన ఆరోగ్యాలు మన ముందు తరాలు వాళ్ళతో పోల్చుకుంటే చాలా దారుణంగా ఉన్నాయి
దారుణంగా ఉన్నాయి ఆ వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ కూడా మన యూత్లో ఉండట్లేదు అసలు వాళ్ళకున్న ఎనర్జీలో కొంచం సేప కొంచెం సేపు నడవలేము కొంచెం సేపు ఏం చేయలేం ఏమి చేయలేం అసలు ఏసీలో కూర్చో ఉండటం తప్ప
మనకి అలా అలవాటు అవుంది సుఖపరచడం బాగా అలవాటు పడ్డామా
ఆ ఎలాగైనా ఈ కాలుష్యాన్ని అందరూ తగ్గించాలని కోరుకుందాం ఇంకా అంతకు మించి మనం ఏం చేయలేము మన వల్ల అయినది మనం చేద్దాం
లాగీ ఉంటాను బాయ్
బాయ్